ఏం చేస్
ఏం చేసేలా అండి మీరు
ఏం జస్ట్ ఇప్పుడ రాసుకొని కూర్చున్నా
అవునా
హ్మ
బాణావ
బాన్నాండి మీరు
బన్నా బన్నా
హ్మ చెప్పాలండి చప్పాలి
చెప్పు ఫ్రీగా ఫ్రీగా ఫ్రీ ఉంటలే ఇగ మొత్తం కాలేజ్కి పోతున్నావా
ఆ మొత్తం కాలేజే
అవునులే నేను మొత్తం ఇంటికాడ ఉంటున్న తెలుసా
ఫోన్ ఫోన్ బి చెయ్యరుగా మీరు అట్సిడ్డే ఉండి
హ్మ మీరు మీరు బిజీ ఉంటారు కదా
నువ్వు ఫోన్ చేస్తే నేను మధ్యాహ్నం అయినా సరే వస్తా కదా నువ్వే ఏమో ఫోన్ చెయ్యావ్ హ్మ నేన నీకు నెన్ ఫస్ట్ కాాలేజ్ స్టార్టింగ్ లోనే ఎప్పిన
చదువుకునేటోలని డిస్టర్బ్ చేయదని నా బాధ
ఓసిని ఎవరన్నారమ్మా ఏం కాదు అట్లాగాని హ్మ నే నేను ఆరు అప్పుడే చెప్పినా నీకు ఇట్ సైడే వచ్చినా అని
అవునా మీ కాలేజ్లో గేమ్స్ ఆడతారా
ఆ గేమ్స్ ఆడతారు ఎన్ ఎ సి సి వాళ్ళు
ఆహా ఎన్ సీ సి
సీ సి వాళ్ళు ఎన్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ ఆడతారు కానీ ఇంక మన మాక అంత టైం ఉండదు ఇంకా ఆడ్ కోడానికి ఆ
నీకు ఇట్లా ఇప్పుడు గే గదిఎంది జ రిపబ్లిక్ డే కి ఆ వటికి వీటికి పెడతారు కదా గేమ్స్ అట్లా పెట్టారా అంటున్నా
పెతారు కానీ మాకు పెట్టరు ఎవరికి డిగ్రీ వాళ్ళకి పెడతారు అదే ఎన్ఎసిసి వాళ్ళకి ఎన్ఎస్ఎస్ వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్ టే వాళ్ళకి పెడతారు ఇక మా అమ్మని పిలవారు మన్న స్పోర్ట్స్ డేకి స్పోర్ట్స్ డేకి చేసిన ఉండే మా దాంట్లో ఈవెంట్ లాగా చేసే సర్టిఫికెట్స్ ప్రైజెస్ ఇచ్చిన్రు
అవునా సతవి చెస్ అంటే గుర్తొచ్చింది మా స్కూల్లా పెడతారు గేమ్స్ ఏ చిన్న ఏ ఆ ఏ చిన్న ఆనికి పెడతారు కబడ్డీ అంటే మస్తు ఆడుతుండేదన్ని
ఆ
కబడ్డీ అదేండి ఇప్పుడు ఆటల పోటీ ఆడగానే ఫస్ట్ పోతుండే నేను ఏదాంటే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది
ఆ
సర్టిఫికెట్సు
మెడల్స్
ఇవన్నీ ఇంటికాడ నావే ఎక్కువ ఉంటాయి గిఫ్ట్స్ మా ఇంట్లోలా కంటే మా అక్కకేమో స్టడీ మా అక్కకేమో స్టడీలు వస్తుండే మాకు ఇంకేమో గేమ్స్ వస్తే వెళ్తా నిండిపోతాయి
ఉ
మా మమ్మీ చెప్పినా అదే ఇప్పుడు ఖాళీ ఉంటున్న అమ్మా నేను స్పోర్ట్స్ ఆడతా అని చెప్పినాను
ఆ
పో అన్నది
హా
ఇయా చూసుకోవాలి స్పోర్ట్స్ స్కూల్ ఒకటి మీ ఇప్పుడు మీ కాలేజ్ ఆ
ఆ మా దాంట్లో ఆడుపిస్తరు
ఆ గేమ్స్ కాదు మీ దాంట్లో ఆ ఎన్సిసి అన్నావు కదా
ఆ ఎన్ఎసిసి ఎన్ఎస్ఎస్
సపరేట్గా నేర్చుకోవచ్చ అది
ఆ సా
కా మీ కాలేజ్ కాదు డైలీ పోతాం మీ కాలేజ్ వాళ్ళు మీ కాలేజ్ వెళ్లుకున్న వాళ్ళ అలా జాయిన్ అయితారా
లేదు లేదు మనం ఆన్లైన్ లో పెట్టుకోవాలి
అట్లా వేరే వాళ్ళు చేసుకుంటారా
ఆ చేసుకుంటారు డిగ్రీ అయిపోయిందిగా
అవును
ఏమంటారు చేసుకుంటారు ఆన్లైన్ లో చేసుకో చేసుకుంటే కాలేజెస్ వస్తాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికిచ్చిన కా ఇంలు వస్తది రెండు మూడు ఫెసెస్ ఉంటాయి కదా
ఆ
ఆ
అదే అదే బ్రో వస్తా ఇష్టం నాకవి అవి ఇష్టం అవి
హ వస్తది ఇంకా ట్రై చేయాలి చాలా మంది మేనేజ్మెంట్ల కూడా వస్తారు కాలేజ్ కి
అవునా వస్తా అయితే అడుగుతా మమ్మీ వాళ్ళని
హు అడుగు లులు
ఉ
వాళ్ళు కాలిగే ఉన్నప్పుడు ఫోన్ చేసి కావచ్చు కదా
చేస్తారా చేస్తా ఇప్పటి నుంచి
ఎప్పుడు
ఏవో చేస్తా రోజు చేస్తా చూడు నీకు వో ఫ్రీగా ఉంటే చాలు నువ్వు ఎబ్బా అనవసంగా చేసింది రా అనుకుంటావ్ ఇగ అట్ల చేస్తా చూడు
ఎందుకు అట్లా ఏం అనుకోను గని నాకు కాలేజ్ ఫోర్క అయిపోతది
ఆ పొద్దున ఎప్పుడు పోతావ్
పొద్దున్న సెవెన్ థర్టీకి వెళ్తా నేను ఇంట్ల నుంచి ఆ ఇగ ఆడికి వచ్చే వరకి నైన్ థర్టీ అయితది
ఆ
ఆ ఫోర్ కి కాలేజ్ అయిపోతది ఇంటి వస్తా అప్పుడు నువ్వు ఫోన్ చేసి వస్తా నా అంటే నేను వస్తా బయటకి
ఆ సరే బయట మనం గేమ్స్ ఆడుకోదమ్
ఆ ఆడుదాం
షటిల్ వచ్చా
వచ్చు మొన్న ఆడినాము మస్తు బాడీ పెయిన్స్
ఉ గాదినికి బాడీపెయిన్స్ వస్తే ఎట్ల బై
అంటే మా స్కూల్ ఆడినాము మళ్ళా ఇంటర్లా ఓలే సైడ్ డిగ్రీల పోలే అటు సైడ్ ఇప్పుడు పీజీలా ఆడేసరికి చానా గ్యాప్ వచ్చింది ఆ ఫోర్ ఫైవ్ ఇయర్స్
ఆ
ఉ అట్లా బాడీ పెయిన్స్ అయినాయి ఆడుతుంటే ఆడుతుంటే ఏం గాదు గదా
అవును
ఉ ఉ
ఇంకా ఎప్పు
చప్పాలే నువ్వే
అయిపోయిందా మల్లో హోంవర్క్ మొత్తం అయిపోయిందా హోంవర్క్ మొత్తం అయి
ఇంకా స్టార్ట్ చెయలే రేపు ఏం పోను కాలేజీకి
అవునా
హుమ్ అట్లానే ఊకున్నా ఇంగా ఈ రోజు ఏం పోలే పోయి వచ్చిన
ఉ
మా సార్ ఖో ఖో ఆడిపిచుండే ఎక్కువ
ఖో ఖో నా
ఆ ఖోఖో
ఖో ఖో ల కూడా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వు మనకి
ఉమ్ నాకు కబడ్డీ కన్నా ఖో ఖో ఇష్టం మంచిగా అనిపిస్తది
ఆ
ఆ కొంచెం కోఆర్డినేషన్ ఉంటే మంచిగా ఆడొచ్చు ఉ
ఆ గేమ్ గుడా బాగు చెస్సు, క్యారం బోర్డు అవి వచ్చా
కావచ్చు
ఆ
వచ్చు క్యారమ్స్ ఒచ్చు, ఇగ చెస్స్ అంత అదుండదు గానీ క్యారమ్స్ అయితే ఆడుతా ఫుల్
ఉమ్
ఉ ఉమ్
ఫోన్ లో ఆడుతున్నా ఇప్పుడు ఎవరు లేరుగా తోడని
ఫోన్లనా
ఆ చెస్సు, క్యారమ్స్ ఆడొచ్చు మంచిగనిపిస్తది.
ఎ ఉమ్ ఉ నేనూ ఆన్లైన్ ల లూడో కింగ్ ఆడుకుంట
ఆ
ఆ, టైమ్ పాస్ కాక్పోతే ఆన్లైన్ల లూడో
ఆ అప్పుడు అంటే అందరుంటుండే మంచిగ ఆడుకుంటుండే ఇప్పుడు ఒవ్వరు లేరుగా
ఆ అ అవును
ఒక్కలమే
ఉమ్
చెప్పు ఇంకా
ఆ
చెప్పు అంటున్నా
చెప్పు నువ్వే ఇంగ
ఆ
చెప్పు నువ్వే, ఇంకా ఏమైనా
ఎంలే జాయినయితా మీ ఫోన్ ల అల్ల మీ దాంట్
ఆ
ఎక్స్ప్లెయిన్ జేయ్ ఒకసారి దాన్ని
యా ఎహ్ ఉన్నయ్ దాని గురించి అంత ఐడియా లేదు గానీ మా దాంట్ల బానే ఉంటది ఫుళ్లు ట్రైనింగ్ ఇస్తరు పి టి మాస్టర్ వాళ్ళు బానే ఉంటది ఆ
జాయిన్ గావల్లి
ఉమ్ నాక్ దెల్సి ఇంటర్ అయిపోయిన తర్వాతకి చేస్తరనుకుంటిది
అవు గూడున్నయ్ ఇవి గూడ్ గూడున్నయి సర్టిఫికెట్లు ఎప్ ఎట్ల ఏల్ ఏ దేని మీద జాయిన్ జేసుకున్నా సరే నాకోకే.
ఆ ఉంది నువ్వు డిగ్ డిగ్రీ బేస్ మీద బెట్టుకున్న వస్తది ఇంటర్ బేస్ మీద బెట్టుకున్నా గనోస్ ఆ
ఇంటర్ అయితే ఇంకా సేపు అద్ ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందల్లా
అ
ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది గదా అల్ల అది బెట్టుకోవచ్చు.
ఆ ఆ, ఆ ఉమ్ పెట్కోవచ్
అయిపోతది
ఆ ఇంకా చెప్పాలి?
చెప్పు నువ్వే
చెప్పిగా నువ్వే ఏమైనా?
ఈ కాలేజ్జయిపోయినక ఏం చేద్దాం అనుకుంటున్నావ్?
జాబ్ ఏదన్నా జాబ్ చేసుకోవాలి టీచింగ్ సైడన్న.
అ
ఏదన్నా కం
మామ్మొకతే చేస్తదిగా మళ్ళ.
హా ఏదనా కంపనీ సైడ్న్నా పోవాలి. ఏదో ఒకటి గాని చేసుకోవాలి, ఇంగ ఖాళీ ఉండకుండా.
ఉ
చెప్పాలి ఇంకా
చెప్పు చెప్పు
చెప్పాలి నువ్వేగా? ఏం చేస్తన్నావ్ తిన్నాం, తిన్నా తిన్నావా?
ఇంకా తిన్లే నేను తినలే అక్క వంట వేస్తుంది.
ఆహా
తినాలి
నువ్వేం జేస్తున్నావ్?
నేను ఏసలే బయటా జస్ట్ వాకింగ్.
సారే సారే మరి
ఆ సరే సరే